అ హలో వరంగల్లో ఉన్నా
వరంగల్ కు ఎందుకు పోయినవ్ రా
పని మీద వచ్చిన
ఏం పని రో
నువ్వు చెప్పు
ఏం కాలేజీకు పోయినవ
అంట అటు సైడా అది
కాలేజ సర్టిఫికెట్ల కొసమ
ఆ ఒ సర్టీ
ఏ నూడిల్స్ షాప్లోకీ పోయినవా నూడిల్స్ సి సౌండ్ ఎదో వస్థాంది ఎంతంట ప్లేట్ మరి
ఏమో మరి ఎంతో
ఆ గిరాకి బాగా వతాన్నాక అనూ
బస్ బద్ద పెడతా అడ కూల్ వాటర్ ఉంటాయి తాగపోను అమ్మాయిలు మ మ బస్టాండ్లా బస్ సౌండ్ బాగా వస్తనిగా
ఆ
మ మేడం ఏ అన్నది
ఏమంటాది ఏమనలే
మంచి హాలిడేస్లో ఇంటికీ పోయింది అ మేడం సర్టిఫికెట్ లే ఆ
ఆ
మ్ బాగా ఉన్న మేడాలు ఇరుజ మంచి నీళ్ళు తగినవా మరి
ఫేలా
ఇప్పుడే ఒక లాల్బదార్ ళ పోతాను మర ఆ అళ ఫోన్ చేసి రమ్మన్నారు
ఫోన్ ఫోన్ చేసి రమన్నారా ఆల్లే
ఆ ఫోన్ జెయి ఇక్కడ మేమూన్నాం అదే చేతనైమిగా ఫస్ట్ మీ అక్కడ చింత చెట్టు కి ద ఉన్నామన్నారు తర్వాత బల్లెకి రా అన్నారు
ఉంటా అయిపోగా ఇయాల ఈతకుపోదు
ఇతాకు పోతయిపోగా ఇయ్యల
ఈతకు పోతే అయిపోవ్ గాని ఎవ్వలేరుగా
ఉహు నీ వంద రోజుల పనే అయిపోయిందా అగ్గో మీ తమ్ముళ్ళు అత్తల్రో
ఊమ్
మీ తమ్ముళ్ళు
ఏనుంచి
కొడుకులా తమ్ముల్లా కిట్టన్న కొడుకులు కొడుకా వత్తారు ఇక బల్లెకు క్రికెట్ క్రికెట్ ఆడదానికి వతందేమో
ఉమ్మ్
నేన్నప్పు క్రికెట్ ఆడదిల్ ఆడ నాకు ఫోన్ చెయ్యలేదు ఎందిరా మరి
ఏం నువ్వు చెప్పా కుండ చెయ్య కుండ పోయినావ్ అత్తవో రావో అని చెయ్యలే
నిన్న మా మమ్మీ బస్ స్టాండ్లో దించుదాం అంటే ఇంటికి పోతే బైక్ లేదు డాడీ ఎసుకపోయిండు
ఆ అర్థంకాలే
నిన్న ఇంటికి ఇంటికి బోయినాంక బండి లేదు ఇంటికాడ బండి లేదు ఇగ మళ్ళీ ఇంటికాన్నె పన్న ఇగ నెట్ అయిపోయింది
ఒరేయ్ ఇరవై మూ మూడు ఇరవై మూడు ఉమ్మ్ మూడుంభావ్ అయ్యితున్నట్ ఉందిగా
ఉమ్ అందగాడు కాలేజ్ వోలు ఉన్నారా పోరాగాళ్లు ఎవల్ లేరా రా
ఎవల్ లేరు
మరి అట్లా రేల్వే స్టేషన్లో చూడక పోయినావ్
ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటుంటే వినండి రా నీ అయ్యిందా కొన్సేపనా మెడలోంచి మొదుతోన్నై